హలో వినిపిస్తుందా ఇప్పుడు
చెప్పు హలో ఆ ఇప్పుడుకే ఆ ఓకే.
ఏం చేత్తన్నావ్.
ఇంట్ల కూసున్న రాపుతున్నా
సౌండు ఏం సౌండ్ మరి
మిక్స్ పడుతుండ్లు మా వొళ్ళు.
ఆహా రేపు ఎన్ని గంటల వరకుర ఎగ్జామ్.
పన్నెండు ఏళ్ల వరకు కావచ్చు.
ఇప్పుడు సిగ్నల్ మంచిగానే ఉన్నది. ఇంతకుముందు ఇంతకుముందు ఇంతకు ఇంట్ల ఉంటే రాదు కదా సిగ్నల్ ఇప్పుడు బాగానే వస్తుంది సిగ్నల్.
ఏమో
ఉమ్ హు హ్ చిట్టి హోటల్ లేదా రేపు.
లేప్పు లేదు కచిత్తంగా తోముకోవాల్సిందే.
సిటీ
హనుమంత్ కదా ఆ కదా
అ
రేపు చిట్ ఉంటాదట.
చిట్టి ఏతాంత్తాన్నాడు హనుమంతు. ఎవరి చెప్
చావకుండా మనటచ్ దానా హ్మ్ మనం ఎప్పుడైనా క్లాసులో ఆ అయిపోయిందా మరి అబ్జర్వేషన్ నాగ్ హలో!
మ్
బ కా హలో!
సీట్లన్నీ
ఆ ఆహా! మీ ఫ్రెండ్ ఫోన్ చేసిండా.
ఆ చె ఇప్పుడు నిన్న చేసిను కార్తీక్ వచ్చిన్న రా?
రాలేవానికు తల్లి అయిందటగా.
పోరా, పో! మెడ్రాస్ రా, రా?
తెల్వదు గాదు.
అవునా?
ఆ
హ్మ్
మళ్ళా రా మళ్ళా వాడేవన్న రాయకపోతే.
ఇటలాశిరం మలాగాట్. లా ర ఫీజు.
మూడు వేలు ల్యాబ్ కే
సప్లి ఫీజా?
ఆ
ఇప్పుడు దీంకే ఎక్కువ ఉన్నాయర?
బత్చ్చడు మార
అవునా?
హ్మ్
ఓ అయ్యా ఇప్పుడు మళ్ళా వాడు మిడ్ యాడ కలుద్దాం అని నెక్స్ట్ సెమ్ రాయాల మిడ్.
అన్నీ రాయాలి మళ్ళీ మిడ్ రాయాలి ల్యాబ్లోకి అట్టెండ్ కావాల ఇంటర్నల్ మార్క్స్ ఎపించుకోవాలి. ఎక్స్టర్నల్ మళ్ళా సేమ్ ఇక రెగ్యులర్ ఎట్లాండలో అట్లానే.
ఓ పెద్ద కత ఉందిగ మళ్ళా?
ఆ
ఏ బస్ పత్ర వెడుతుార ఏ చెతుార సావన సావును
ఏమో ఏమో వాడుతుంది.
ఆ హా!
చెప్పాలింగా.
నువ్వే ఎప్పలైగా
కట్నవ ఫీజ్ మొన్నచీ
కఠిన అ వందలు వందలు ఆ
మూడువందలు ఉమ్ ఇంకా బ్రో
ఆ చెప్పు బ్రో బ్రో చెప్పు బ్రో
ఇన్ స్నా
అర్థం కాలే బ్రో చెప్పు వా చెప్పు బో